హలో
నమస్తే అండి
ఆ నమస్కారం అండి బాగున్నారా అండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఆ
ధ సీ అ
ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాలీగా ఉన్నాము మీరండి
అవున
నేనూ ఆ అలా ఊరికే ఉన్నానండి మా స్కూల్ డేస్ అంతా ఆలోచిస్తా ఉన్నా బాగుండేవి కదా అవి మీ స్కూల్ డేస్ ఎలా ఉండేటవండి
మా స్కూల్ డేస్ కూడా అంతే అండి చాలా బాగుండేది ఈ ఇప్పటితో పోలుస్త అయితే ఆడేసే చానా బాగున్నాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవన్నీ మెమోరీ ఆ మెమోరీస్ ఆ మెమొరీస్ అనేటివి ప్చ్ ఏమంటారు కొంచెం ఆ అట్లే ఉండిపోయినాయిండి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి అప్పట్లో
ఏమేం చేసేవారు
మేమా అండి స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళతో ఆడుకుంటా ఉంటిమి
ఎం ఆటలు ఎం ఆడుకుండే వాళ్ళు
ఏం ఆడుకునేటివి అంతే అండి ఇంక మన్ షటిల్ ఆడుకునే వాళ్ళము ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి చేస్సు క్యారమ్స్ స్కిప్పింగ్ ఇంకా ఇండోర్ గేమ్స్ కొన్ని ఉంటాయండి అవి మెమోరీకి రిలేటెడ్ కొన్ని గేమ్స్ ఉంటా ఉండే అవి సార్ వాళ్ళే కండక్ట్ చేస్తా ఉండ్రి
హు
ఇట్లా చాలా చాలా గేమ్స్ ఆడే వాళ్ళం అండి మీరండి
మేము కూడా చానా గేమ్స్ ఆడేదాన్ని అండి
మ్ ఏమేమి ఆడేవాళ్ళండి మీరు
నేను కబడీ ఖోఖో వాలీబాల్
హు
ఇలా ఆడేదాన్ని అండి
ఇంకా అండి ఫ్రెండ్స్తో ఆటలు కానీ మీకు ఎట్లా అనిపించేట్వి ఆ డేస్ అన్ని
ఫెండ్స్తో
ఆ గేమ్స్ కేనా ఆడుకుంటా ఉన్నింటారు కదండి
ఆ
మ్ అవన్నీ డేసు ఎట్లుండే టివి కొంచెం మాకు చెప్తారా మ్
అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేసేవాళ్ళం
హు దేని గురించి బాధ అనేది లేకుండా సంతోషంగా ఆడుకునే వాళ్ళం కదనే మ్ ఇదయితుంది అదయితుంది అని ఉండేది కాదు
ఆ
చాలా బాగుండే
చాలా బాగుండేటివండి ఆ రోజులే ఇప్పుడు అట్లా టివి దొరకడం లేదు
అడేసు ఇప్పుడంతా టెన్షన్స్ స్ట్రెస్ సు అయ్యో ఈ వర్క్ ఆ వర్కు అని చెప్పి ఊరుకులు పరుగులే జీవితాలు తున్నాయి అండి ఇప్పట్లో
నాలాగే పోయింది
అమ్ అప్పుడంటే మనం అంత చిన్న పిల్లలము ఫ్రెండ్స్తో ఆడుకుంటా కబుర్లు చెప్ కుంటా మాట్లాడుకుంటా హోంవర్క్స్ రాసుకొని క్లాస్ రూమ్స్ లో సార్ వాళ్ళతో అయినా గాని వాళ్ళు అసైన్ ఐ మీన్ ఒక్కో ఒకసారి ఆ చదువుకోమని చెప్తే పక్కకు పోయి మాటలు మాట్లాడుకుంటా
అవును
అడేస్ అన్ని చానా బాగుంటానని ఏయ్ అని చెప్పి సార్ వాళ్ళు తిట్టడం గాని బర్రె ఎతుకొని వస్తాన్లు రండి
ఇంకా స్కూల్ లో హోంవర్క్ రాయకపోతే ఆ అప్పకప్పుడు ఫ్రెండ్ ముందర ఫస్ట్ చూపించిన ఫ్రెండ్ నోట్స్ తీసుకొని ఆ వెనక్ కూర్చొని రాసేది ఆ అలోప్ నోట్బుక్స్ కింద పెట్టడం పైన కరెక్షన్ కి కాకుండా కింద కరెక్షన్ కి అంటే మేడం వాళ్ళు ఇంకేస్ సరిగ్గా చూడరు కదా లాస్ట్ లో
అవునండి
తోటి బాగా చూస్తారు అని కింద పెట్టడం
ఆ ఇంకా అండి బ్యాగ్స్ లో తినేటివి పెట్టుకు కొని వాళ్ళకి తెలీకుండా తినేది
క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక నోట్ లోకి వేసుకునేది సైలెంట్ గా లోపల లోపల తినేసేది అలా వేసేవాళ్ళం
ఆ డేస్ ఆ నిజంగా అంటే మీరు చెప్ ఇప్పుడు తల్చుకుంటాంటే చాలా బాగున్నాయండి అవి
అవునండి
మళ్ళీ ఒక ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ చేయడం మ్యామ్ వాళ్ళు తింటన్నారు చూడండి క్లాస్ రూమ్ లో అని చెప్పడం నో మ్యామ్ తిన్లేదు మ్యామ్
మే లీడర్ లేసి నేమ్స్ రాయడం మా మాట్లాడే వాళ్ళవి ఆ దానికి ఇన్ ఎక్స్ట్రానో ప్లస్సో ఏదో యాడ్ చేసేవాళ్ళు కదండి ఇంకా ఎక్
ఆ ఇంటూ ఇంటూలు ఇంటూలు ఇంటూలు లేస్తాండ్రండి మ్మ్ ఎక్స్ట్రా నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడినావంటే నేను ఇంటూలేస్తానని చెప్పి చెప్పి ఇంటూస్ వేసేయడం గాని మ్మ్
టవరయిల్
స్కూల్లో సార్ వాళ్ళ దగ్గర ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మన హోంవర్క్ లో వెరీ గుడ్ గుడ్ అని రాసిన గాని ఆ
అవునండి ఇంటికెళ్ళి మా సార్ గుడ్ రాసాడు మా సార్ ఇట్ రాసాడు అని చెప్పుకునే వాళ్ళం కదా
ఆ అవునండి ఒక గుడ్డు రా గుడ్ అని ఒక పదం రాస్తేనే ఎంత సంతోష పడిపోయే వాళ్ళమోనండి అప్పట్
ఆ ఆ అండి
ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి ఆ టైంలో అయితే ఫుల్ ఫన్నండి బాగా ఆడుకున్ ఆ అవునండి
బాగుండేదండి ఆ రోజులు
అవును మళ్ళీ అయితే రావండి కానీ అవి ఒక మెమరీ లాగా అట్లే ఉండిపోయినాయి కదండి
మ్మ్
ఒక మెమరీ లాగా అట్లే ఉండిపోయినాయి కదాండి
అవును ఈ పిల్లలు ఈ జనరేషన్ జంజట్టి పిల్లలు ఎంజాయ్ చేయలేరండి మళ్ళీ అలా
ఆ అవునండి అప్పట్లో మనకి ఫోన్లు అనేటివి లేకుండే ఎంతున్నా సాయంత్రం పోతానే ఇంకా హోంవర్క్స్ రాసేసుకొని పిల్లలతో ఆడుకొని
అవును అలా వుండేదండి
మ్మ్
ఇంకా ఏమేమి చేసేవాళ్ళండి
ఆ ఏంటండి
ఇంకా ఏమేం చేసేవాళ్ళు
మేము అండి ఇవన్నీ అదే అండి సాయంత్రం అయితానే హోంవర్క్స్ ఎప్పుడుకప్పుడు రైట్ చేసుకొని
మ్
ఆ అయిపోఏంత వరకు ఇంట్లో వాళ్ళు తిడతానే ఉంటారండి ఫస్ స్ట్ హోమ్వర్క్ రాయి తర్వాత ఆడుకునేకిపో పో అంతవరకు వదిలిపెట్టారండి
ఆ
మ్ ఇంకా ట్యూషన్స్ అంటారా అండి ట్యూషన్స్ ట్యూషన్స్ పోయిన పోయి పోతా ఉంటీం కదా అప్పట్లో
మేము టెన్త్ లో ఒక్కటే వెళ్ళామండి ఇంకా అదే ఎక్కువ మాకి
అవునండి
టెన్త్ అంటే అప్పుడు ఎంత ఒక పెద్ద ఇది టెన్త్ క్లాస్ ఆ మా బాబు టెన్ క్లాస్ అట్లా ఉండే ఏం పని చెప్పకూడదు చదువుకోవాల్ల చదువుకోవాల్ల
ఆ అవునండి అదైతే నిజమే ఏ టెన్త్ క్లాస్ అంటే స్ట్రెస్ ఎక్ క్కువ పెడతారండి స్టడీస్ కి
మ్
హోంవర్క్స్ అ ఏమంటారు చదువుకోవల మంచి మార్కులు రావాల వాళ్ళకి ఏం పని చెప్ ప్పకూడదు
అవును
ఉ మళ్ళీ ఎక్స్ట్రా స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయండి
మ్
నీకు కూడా ఉంటాన్నా అండి
ండి స్కూల్ తర్వాత స్పెషల్ క్లాస్ ఉంటాండే ఆ స్పెషల్ క్లాస్ రోజుకి ఒకరు క్లాస్ అందరికి తినేటివి స్నాక్స్ ప్రొవైడ్ చేయ్యాలా రోజుకి టూ త్రీ మెంబర్స్ కలిసి
ఆ
మ్
ఎందో అండి ఆ ఇంకా అండి ఉ ఏమన్నా చదువుకొని రమ్మని చెప్తారు కదండి అవి చదువు కొని వచ్చి నుంచి మళ్ళీ మన ఫ్రెండ్స్ తో ఒప్పజప్పించుకోవడం గాని లేండి
ఆ
హ
ఆ పద్యాలు బైహాడ్ చేయడం
ఆా
ఇంకా కొన్ని క్లాసెస్ లో ఆ క్లాస్ నచ్చుకుంటే వెళ్ళేసి వేరే జూనియర్స్ క్లాస్ లో కూర్చోవడం లేదంటే ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవడం
మ్
అలా జేసేవాళ్ళం అండి.
ఆ అవునండి.
కా స్కూల్ బయట, చిరుతిండ్లు ఉంటా ఉండే కదండి అప్పుడ్ టూ రూపీస్కే, టూ రూపీస్ పాకెట్ మనీనే మనకి ఎక్కువ.
ఆ అదైతే నిజమేనండి, టూ రూపీస్ అంటే నాకి చానా ఇచ్చినారని ఫీల్ అయిపోతా అంటి
పొద్దున్నే ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి అదాటిని ఎంత జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళం అండి. ఒక కాయిన్ అయినా గుడా, జోబులో పెట్టుకు కొని, ఒక రూపాయి ఒక ఇంట్రవేల్ పొద్దున్నే ఇంటర్వెల్లో ఒక రూపాయి, మధ్యాహ్నం ఇంటర్వేల్ లో ఖర్చు పెట్టుకునే వాళ్ళం, సీరియస్లీ ఆ డేసే చాలా బాగుండేటివి, ఇప్పుడు మనం చేసినంత ఎంజాయ్ ఇంగ్ జనరేషన్ అస్సలు చేయలేరండి ఇంగ్.
అదైతే నిజమేనండి.
ఉమ్మ్
ఆ దాంట్లోనే మళ్ళీ మన ఫ్రెండ్స్ తో షేర్ జేసుకొని తినడం గానీ లేండి.
ఆ మేము ఒక ప్లేట్లో ముగ్గురు, నలుగురు తినే వాళ్ళమండి. మాక్ గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్లు మర్చిపోతా ఉంటారండి ఏ తెచ్చుకోవడం.
ఓకే
అట్లా ఫ్రెండ్స్, ఒక దాంట్లోనే ఇమ్ ముగ్గురు అట్లా తినేవాళ్ళం అండి.
ఉహుమ్
ఉమ్మ్ ఎవరో ఓసారి పోయి పెట్టించుకురావడం తినడం, పెట్టించుకురా ఆంటి వాళ్ళు ఎన్ ఎంతమంది తింటా ఉన్నారు, ఇంత తింటా ఉన్నారు అనే వాళ్ళు. ఇగా ఫ్రెండ్స్ గుడ్లు కొంతమంది తినారు కదండి, వాళ్ళ గుడ్లు కూడా మనకే ఇ చేయి ఈపడం
ఉమ్
బావుండేటివండి ఆ రోజు
అవునండి.
మీరు గవర్నమెంట్ స్కూలేనా
మేము ప్రైవేట్ లో చదివినాం అండి, మాకు ఎంత తెలీదు దాని గు రించి ఆ మేం క్యారీస్ తీస్కొని పోత్ న్డామండి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ ఉమ్మ్
మాక్ అక్కడ ప్రొవైడ్ చేస్తా అండి, సో మాకు అలా తెలుసండి. ఉమ్మ్
అయినా గాని చానా అంటే, చానా మెమరీసే ఉన్నాయండి. చానా అంటే చానా మెమరీసేస్, స్కూల్లో అయితే ఇంగా జారుడుబండ, తూకాలు ఇవి సమ్ థింగ్ గేమ్స్ ఉంటాయి కదండి, దాంట్లో జర్రని జారేది.
అవును
ఉమ్ మీ స్కూ లో గుడా ఉన్నాఅండి.
ఆ మేం చిన్నప్పుడు చదివిన స్కూల్లో ఉండేది, తర్వాత లేవండి.
అవునండి దాంట్లో ఆడుకునేది చిన్న పిల్లలతో ఆడుకునేది వాళ్ళైతే బలే ఏడుస్తారండి పిల్లలైతే
ఉ
అమ్మ ఇంకా స్కూల్లో నర్సరీ ఎల్కేజీ వాళ్ళు ఉంటారు. కదండి
అవును
ఆ వాళ్ళయితే ఏడుస్తా ఉండ్రి అమ్మగవలమ్మ నువ్వు పోవదమ్మ ఉం మా ఇదే నెన్ ఉందండి మా స్కూల్లో వెళ్ళిపోతామా
ఆ చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి మెమరీస్ ని గుర్తు చేసినందుకు
ఆ అవునండి ఇంకేంటండి విశేషాలు
హ్